హలో
వినిపిస్తుందాండి.
ఆ వినిపిస్తుందండి బాగున్నారా అండి.
బావున్నా బాగున్నారా నువ్వు
ఆ బాగున్నా ఏం చేస్తున్నరు.
ఏం లేదు ఇంకా పని మొదలు పెట్టలేదు.
అవునా మార్నింగ్ నుంచి చేయలేదా?
చేయలేదండి.
మార్నింగ్ నుంచి ఏమి చేశారండి మీరు
అదే అండి ఇల్లు ఊడవడం ఇల్లు తుడవడం. బీటి తోటే సరిపోయింది ఇంకా వంట చేయాలి.
అవునా ఏమంతా అనుకుంటున్నారు మీరు
ఈ రోజు మా అన్నయ్య వాళ్ళ మ్యారేజ్ డే అండి అందుకే ఇంకా వెజ్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నా
నాన్ వెజ్ ఉండదా మీ ఇంట్లో
లేదండి మేము తినం ఎక్కువ
అవునా
మీరేం కూరబడారు
మేము నార్మల్గా అయితే వంకాయ కూర అన్నామండి.
ఆహ వంకాయ అంటే ఇష్టమా మీకు
ఇష్టం అంటే ఇష్టం లేదు కారువల్ గా అంతే పర్లేదు తింటా. మరి ఇష్టమని కాదు తినడానికి కాదు అట్లా
కూరగాయలు అంటే ఇష్టమండి.
ఎక్కువ అంటే అన్ని ఇష్టమే. మనం ఇష్టంగా తింటే ఏదైనా ఇష్టమే ఉంటది బట్ తోట కూర కొంచెం ఇష్టం ఇస్తది. ఆ అంతే ఎక్కువ అయితే చిక్కుడుకాయ అప్పుడప్పుడు సీజన్ బట్టిగా మీకేమీ ఇష్టం అండి.
నాకు అయితే క్యాప్సికం ఇష్టము. కాకరకాయ మా అక్క గారయితే అందులో ఏదో నాకు తెలియదు. అందులో మ్యాజిక్ స్పెష ల్ ఉంటది. అందులో మసాలా వేసి చేస్తది అంటే నార్మల్ కాదు అందులో చింతపండు ఇంకా ఏమో ఎసి ఫస్ట్ ఆ కాకరకాయని ఇక పాన్ లో ప్రై చేసి దాని లోపల. మసాలా పెట్టేసరికి ఆ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటదండి.
అవునా అండి ఆ రెసిపీ
నేను హాస్టల్ల్లో వెళ్ళేటప్పుడు నాకు కావాలి చేసి పే టు అక్కడ తింటాను హాస్టల్ ఫుడ్ బాగుండదు అని చెప్పేసరికి ఏం చేసింద అంటే ఒక కొంచెం బాగానే చేసిందండి పావుకిల వరకు చేసేసరికి నేను హాస్టల్కి వెళ్ళాను అక్కడ కాలు చేతులు కడిగి మా స్నేహితులు కూడా వచ్చారు వాళ్ళు కూడా తిన్నారు. బాగుందన్నారు ఇంకా నేను రోజు కాలే కాలేజీకి వెళ్తున్నాను వెళ్ళి వచ్చే వరకు ఒక రోజు తిన్నాము అక్క చేసింది బాగుంది కదా అని చూసే వరకు డబ్బాలో లేదండి. మొత్తం అయిపోయింది. నేను అసలు చాలా షాక్ అయాను ఎవరు నా కాకరకాయ పచ్చడి తిన్నది అని వాళ్ళని అడిగి మేమే తిన అడిగాను అడిగుతే బాగుంది అని తిన్నామంట వారు ఎంతైనా ఫ్రెండ్స్ కదండి ఇంకా నేను సైలెంట్ అయిపో యాను.
అయ్యో పాపం
ఇంకా ఇంకోసారి ఇంటికి వెళ్ళినప్పుడు మా అక్కనే కిలో అంత క్వాంటిటీ చేయ మని ఇంకా మా ఫ్రెండ్స్ కి ఇచ్చేసానండి.
అవునా అ గుడ్ గుడ్. మీ ఫ్రెండ్స్ అంటే చాలా ఇష్టమా మీకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు మీరు మీకు
ఫ్రెండ్స్ నాకు చాలానే మంది ఉన్నారండి.
బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారా ఎవరన్న.
ఉంటరు ఇంకా కొందరు ఉంటారు కొందరు పోతారు కొందరి మ్యారేజ్ అయినాయి ఇంకా మీరు పచ్చళ్ళు చేస్తారా పచ్చళ్లు ఎండాకాలం వచ్చిందిగా
ఇంకా స్టార్ట్ అవ్వలే కదండి ఇంకా మ్యాంగోస్ అ వెళ్తే పిక్క పెట్టాలా బాగుంటది
మ్యాంగో ఒకటే వచ్చా మీకు
టొమోటో వెడతా మ్యాంగో, ఉసిరికాయ, నిమ్మకాయ. అన్ని వెడ్తా.
ఉసిరికాయ బాగుంటదండి.
అవునండి బాగుంటది టమోటా కూడా బాగుంటది అన్ని బానే ఉంటాయి మీకు వస్తాయిండి ఏమన్నా పచ్చళ్లు చేయనికి
నేను ఇన్స్టంట్ టమాటో చట్నీ చేస్తా అంటే రోటి రోటి చట్నీస్ ఎక్కువ చేస్తానండి నిల్వ పచ్చలు అంటే నాతొటి కాదు
రోటి పచ్చడి ఇంకా
ఇప్పుడు పప్పు నార్మల్గా ఒక పప్పు తినబుద్ది కాదు సరే దానికి ఆంచుగా ఏదో ఒక చట్నీ ఉంటే రోటీ చట్నీ ఉంటే బాగుంటది కదండి అందుకే నేను ఎప్పుడు మా అమ్మకు చెప్తాను ఏ బీరకాయ్ చట్నీ దుండకాయ చట్నీ ఇట్లా మీకు తెలుసా బీరకాయ పొట్టుతో గూడా చట్నీ చేస్తాం మేము
అవునా మీరు తింటారా మీకు ఇష్టమా
అవునండి ఇష్టమే వట్టిపప్పు తినడం ఎందుకంటే అందులో ఏదో ఒక చట్నీ వేసుకుంటే బాగుంటది కదా
అవును మనం పొట్టు పొట్టలు తీసి పడేస్తే ఎట్లా అండి మరి బీరకాయ్ బీరకాయ్ రాదా
బీరకాయ ఎందుకు వస్తదండి ఇట్లా తింటేనే బాగుంటది
అంటే పుదీనా పుదీనా ఎట్ల వస్తదో బిరకాయ బీరకాయ రాదా అంటున్నా
లేదు ఆ ఫ్లేవర్ ఏం రాదు ఇందులో మనం రకరకాల మ సాల దినుసులేస్తాం కదా అందుకే
ఇంకా బెండకాయ పచ్చడి చేస్తరంట దొండకాయ పచ్చడి చేస్తరంట వంకాయ పచ్చడి చేస్తారంట తెలుసా అండి మీకు ఏమన్న దీని గురించి ఇన్ఫర్మేషన్
తెలుసూ మీరు చేస్తారా ఇవన్నీ
హా అప్పుడప్పుడు ట్రై చేద్దాం అనుకుంటా చేస్తా అప్పుడప్పుడు ప్పు బాగానే ఉంటాయి ఫ్రై చేస్తా ఇట్లా పల్లీ వేసి ఆ బెండకాయ ఫ్రై చేయాల హైలట్ ఉంటదండి ఇట్లా క్రిస్పీ క్రిస్పీ ఉంటాయి కదా ఇట్ల మనం మ సాల పెట్టి ఇట్లా చేేస్తామ్ కదా అట్లనే బాగుంటది డీప్ ఫ్రై చేసి పల్లీలు అవన్నీ వేసి ఉప్పు కారం మేసి తింటే హైలైట్ ఉంటదండి
మీరు ఎక్కువ ఇంటి ఫుడ్ నే ఎక్కువ ప్రిఫర్ ఇస్తున్నట్టుంది
మేం బయట ఫుడ్ ఎక్కవ తినమండి బయట ఫుడ్ తింటే ఇష్టం ఉండదు మా ఆయనకు కూడా చాలా ఇష్టం ఉండదు తెలుసా ఉ తిందాం అన్న కుడా వద్దంటరు మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసి ఆనందంగా హ్యా పీగా తిందాం అని అంటారు అదే ఒక సపోస్ ఫైవ్ హండ్రెడ్ పెట్టి బిర్యానీ తెచ్చుకున్నం అనుకోండి హలో
ఆ వినిపిస్తుందండి అదే పైన పెట్టుకొని ఒక ప్లేట్
నాకు వాయిస్ నాయిస్ వస్తుందండి నా వాయిస్ నాకే వినిపిస్తుంది
ఆ ఇప్పుడు ఓక్కేనా అండి
ఆ ఓకే అదే ఇపుడు హలో
హెలొ హెల్లొ
హా ఫైవ్ హండ్రెడ్ పెట్టి బిర్యానీ తెస్తే ఒక ప్యాకెట్ వస్తది కావచ్చు అంతే మనం కొంచెం తింటాం ఒక పూట అయిపోతది అదే ఫైవ్ హండ్రెడ్ పెట్టి రైస్ వస్తది చికెన్ వస్తది వెజిటబుల్స్ వస్ స్తాయ్ అన్ని వస్తయి మన ఇంట్లనే శుభ్రంగా అన్నీ మంచిగా మనమే హైజీనిక్ గా మనమే వండుకొని తింటే ఆ ఆనందమే వేరండి అసలు కదా అండి మీరు చేస్తారా అట్లా
అవునండి ఇప్పుడు మ్యారేజ్ యానివర్సరీ వస్త అస్తే ఒక పూటకే ఫైవ్ సిక్స్ హండ్రెడ్ కి అయిపోద్ది అదే ఫైవ్ సిక్స్ హండ్రెడ్ బాస్మతి రైస్ ఇంట్లో తెచ్చిజెస్తే మార్నింగ్ ఈవెనింగ్ నింగ్ ఐతదండి
అవునండి అవును ఇంకె మంచి తె హెల్దీగ మనం మనం చేసుకుని మన చేతులతో చేసుకుంది వేరే ఉంటది అందరు కల్సి తినోచ్చు అదే బయట తింటే ఒక పూటకు అయిపోతది కద హైజీనిక్ ఉండదసల్ శుభ్రత ఉండదు ఏ ముండదు వాళ్ ఎట్ల స్తరో తెలీదు మనకి నచ్చదు మనము ఎవరు చేస్తర్లే ఇదంతా అ బయట ఇష్టపడతాం కానీ అది హళ్త్ కె చాల ప్రమాదకరం అసలు తినద్దు ఆయిల్ ఏం వేస్తారో తెలియదు రైస్ ఏమిేస్తారో తెలిదు చికెన్ ఎట్ల వేస్తారో తెలిదు అవునా అండి
అవునండి ఎప్పుడె ఏ ఆయిలే యూజ్ చేస్తారు యూజ్ చే ఆయిలే యూజ్ చేయడం వల్ల ఇప్పుడు క్యాన్సర్ కూడ వస్తుంది
అవును అందుకే మనం జాగ్రత్తగా ఉన్నా హెల్త్ పరంగా జాగ్రత్తగా ఉండాలి ఎక్కువ శాతం మనమే వండుకొని తినే గ చూడాలి ఒక అర్జంట్ అంటే తప్పల్లే పరిస్థితుల్లో అయితే పర్లేదు తినొచ్చు బయట ఫుడ్ ని మనం ఇది కటుంబం చేసుకోవాల్ తప్పదు
ఇప్పుడు మళ్ళీ అదే వ్యాయమం చేస్తూ ఉంటార మీరు సాయంత్రం పూట
ట్రై చేస్తా అనుకుంట బట్ చేస్తా కొంచ కొంచెం మీరు చేస్తారాండి
నేను డైలీ చేస్తారంండి మెడిటేషన్ యోగా ఇవి అవును ఇవి చేయడం వల్లే ఫిట్ గా ఉం ట నేను ఎప్పుడు దానికి తగ్గట్టు ఇప్పుడు డైలీ ఒక వన్ ఎగ్ బనాన మిల్క్ డైలీ మార్నింగ్ ఇట్ల తాగ డం వల్లా ఫిట్ ఉంటామండి ఇప్పుడు
మీర్ హెల్తీగ ఉండారన్నమాట హెల్త్ గురించి బాల కాన్షియన్స్ ఉన్నాయ మీకు హెల్త్ గురించి బాగ ఇంట్రెస్ట్ ఉన్నట్టున్నది కదా నీకు
అవునండి బయట ఫుడ్ అసలు ఎక్కువ ప్రిఫరే చెయం మేము
అవున
మంచూరియా తినాలన్నా కూడా యూ టాబ్ లో చూసి ఇంట్లోనే చేసుకుంటాం కానీ ఒక్కొక్కసారి సాస్లు ఉంటాయి కద టమాటో సాస్ క చెప్పు ఇవి దొరకవు అలాంటప్పుడు వాటి అంటే నే ఇంకా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసి సాస్ ని ఇంట్లో చేసుకుంటాం అండి మనకి క్యాబేజీ తూరుము క్యారెట్ తూర్ చికెన్ న్యూడిల్స్ ఎక్కువ తింటాంమండి ఎగ్ న్యూడిల్స్ చికెన్ న్యూడిల్స్ కానీ ఏంటి అం టే అవి ఇన్ట్లో చేసుకుంటాం కాబట్టి చాల బాగుంటాయి తిన్నాాంమండి రీసెంట్ గానే మేము ఇంట్లో చేసుకున్నాం ఫస్ ట్ చికెన్ని మన ఇప్పుడు సిక్స్టీ ఫైవ్ లెక్క ఫ్రై చేసుకోవాలి రెండు పీసెస్ చిన్నగా ఇవి సైడ్ కి పెట్టేసినాక మనం నూడిల్స్ నార్మల్ గా ఎట్లా చేసుకుంటాం కొంచెం పెద్ద నూడిల్స్ సు ఉంటాయి కదా ఇప్పి మ్యాగీ కాకుండ వాటిని కూడా ఫ్రై చేసేసి ఇవి అందులో కలిపే అయితే బాగుంటదండి
అ
మీర్ తిన్లేదా ఎప్పుడు మీకిష్టం లేద హలో హెలో హెలో హలో వినిపిస్తుందా హెలో హలో వినిపిస్తుందా అండి